అ
హలో
హలో
చొప్
చెప్పువే ఇన్ ఉంది రికార్డ్ రాసుకుంటున్నా
యే నువ్ సారీ కట్లేద
సార్ మీరు గడుతున్నారా ఏమన్ ముందర కనిపించనని. యమ నిజంగానే
ఏది మకప్లేలేవాడిని అడిగావ్ అంట
నేనా యో అందంగా ఉన్నారని అడిగిన
యే లేదులే చెప్పులే
ఎవరు నీతో అడిగింది
ఎవరో ఒక్కరూ ఎవరో ఒక్కరు అడిగినారులే మీ బేబీ మీరు మేకప్లు వేసినారు అని అడిగారు అనేస్
మా బేబీ మేకప్ ఏసినా కూడా సునీత బాగుంది అని చెప్పినా. సుహిత రిషి లో ఉన్నారని
ఎద్ మేకప్ యేసిరు కూడ్ బాగునాగున్నారని అడిగావ్ సర్ సర్లే
ఇప్ నీకు
ఎవరో ఒక్కరు ఏమే బయటకి వచ్చేసవ్ అయిపోందిలే గొడవ ఆగు ఆగు గొడవ అయిందా అవ్వలే అవ్వదా డోర్స్ చేపియండి మేడం రూమ్ కి ఎనిమిది మంది అంటనే
చెప్పినవ్ కదా మ్ చెప్పు సునీత బేబీ హలో
ఎవరో ఒకరు లేదన్నదిలే గాని గుడ్లలేడా ఆరేసుకుంటున్నారు మ్మి గమ్మున ఉండు అసలు ఇన్వొల్వ్ అవ్వద్దు లే దాంట్ల అంతా ఇన్వొల్వ్ అవద్దు పైనుంచి దూకి సావు ఎవరు అని ఎవరు అనింది నువ్ సైలు నువ్ అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు ఆ పిల్లకి నువ్ కన్విన్స్ చేయడానికి అస్సలు మాట్లాడదు ఆ
ఏమైంది న
హాస్టల్ వాళ్ళకైతే చెప్పొచ్చు లేదంటే ఎవరికి చెప్పద్దు హల్లో చెప్పు బేబీ తిన్నారా నువ్వు తిన్నావా అని అడిగిన నేను
తిన్నార చెప్పు ఎవరు చెప్పినారో అంతేనా అమ్మాయిలా అబ్బాయిలా చెప్పు సాలుగని
అబ్బాయిలు విషయంలో ఆలోచించి ఊ ఎవరు నాకసలు మాట్లాడలేదులే
రనా
చ్చినవా కనపడలే కదా ఆ పొద్దున్నించి మంచి పని చేసి ఏ మీ తమ్ముడి దగరకు పోయ్ అడిగావ్
అహ సోదంతా సోది అదే మాట్లాడు ఆ
మరి నువ్వు ఎవరి దగ్గర అడిగావో వాళ్ళే చెప్పారు నాకు
ఎవ్వర్నీ అడగలేదు బాయ్స్ ని
చిప్స్ మరి బాయ్స్ ఆ గర్ల్స్ ఆ అని అడిగినవ్ మిల్క్ తెచ్చింది అందుకే తెల్సా అటుకులు తిన్నాము అయమ్మీ ఆడేమో గొడవ పెట్టుకుంది చిన్న పాల ప్యాకెట్ తెచ్చుకుందామంటే మా పిన్ని ఆటో వేసుకస్తుంది అంట పోతున్న నేను వచ్చేటిదుంటే రా ఇప్పుడే పోయినామా వాళ్ళతో మాట్లాడేసి పిలుస్తా వస్తే వచ్చింది లేదా లేదు ఏమో కాసేపు మాట్లాడతా ఉండు బ్రష్ చేసి వస్తా
హలో రిషీ హలో ఏ రిషీ ఎవరు న్నారు మిమ్మల్ని మేకప్ అని ఎవరు హర్ట్ అయింది మీరు
గట్టిగ అలా వ ఎవరో అన్నారు వాళ్ళు బాయ్స్ యో ఎవరో
ఆ సునిత నా మీద చెప్తుందే
అదే ఎవరో అన్నారని అంటా ఉన్నది నిన్న
కానీ నేను మీ ముందే కదా మా ఆ మాట్లాడినాం మేము అందరు బాగున్నారు నలుగురు బాగా రెడీ అయి వచ్చినారు అని
ఏమోలే అంతా ఉంటా
ఏం జలుబు చేసిందా
జలుబు ఫుల్లు బాడీ పెయిన్స్ ఫీవర్ పెళ్ళికి పోయి వచ్చినప్పటి నుంచి ఫీవర్ వస్తా ఉన్నది కొంచెం తగ్గింటే వచ్చినా మళ్ళీ డ్యాన్స్ చేసేసరికి ఆ ఇంకా జలుబు గొంతు పోయింది పోయిండ్రా నిన్న కాలేజ్
ఆ వెళ్ళినం హాస్టల్ కి వచ్చి మరీ పిలుచుకోని పోతున్నాడే
ఓయమ్మ
ఉ బాయ్స్ నైతే ఏదో బూతులు మాట్లాడి పిలుచుకొని పోతున్నాడు ఎందుకలే వాళ్ళ దగ్గర తిట్టిచ్చుకోవడం అని పోయినాం మీరు తిన్నారా
తినాలే మేము ఇందాక లేసినం తినాలి మధ్యానం తినాలి ఇంగ హలో హలో ఆ ఏంది వినపరాలే
పొద్దులేసి
ఊ అందరికి వచ్చింది మాకు నాకు రాలా శ్వేత గురు రాల యాప్ లో ఊ అంటే ఫోన్స్ వస్తాన్నాయి మేము చేసేదానికి అది ఇంకా రాల టాస్క్ ఆ ఆ రాలే ఉ రేహన్నా మాట్లాడతాన్న ఊ
మీరు మండే వస్తారా కాలేజ్ కి ఆ ఆ బిబిపీకి
ఓసో ఎప్పుడు ఫస్ట్ ఏది
ఫస్ట్ కాలేజీ ఆహా ఫస్ట్ ల్యాబ్ ఉంది హలో ఆ ల్యాబ్
ఎమ్ టెస్ట్ లు చేయాల్లో ల్యాప్ పెట్టరా
ల్యాబ్ కంబైన్ చేసి ఎగ్జామ్ పెడతారంట
అవునా ఏ సబ్జెక్టు
కాలజీ ఎవరు
ఓ యమ్మా
ది ఆఫటర్నూన్ బిపిపికే
ఊ పెట్టు ఊ
ఉ చెప్పాల్సింది నార్మల్ కాల్ ఉ తగ్గలేద అయితే కోల్డ్
లేదు కోల్డ్ తగ్గల అట్టే ఉంది టాబ్లెట్స్ ఏసు తెచ్చుకునే ఏసు కున్నా ఇంకా అట్టే ఉంది
ఏ ట్యాబ్లెట్సు ఉనా అది హైపవర్ ఏ కదా
ఏమో నిన్న నైట్ వేసుకున్నా తగ్గలా
అంటే
ఏమో కొద్దిరోజులు పడు టూ డేస్ టూ డేస్ అయితే తగ్గుతది
ఆ
ఉ దీంతో స్పీకర్ లేదా
అదే చూస్తున్నా అది ఉండింటే బాగుండు
ఇంకాసేపు ఆ పిల్ల బ్రష్ చేయడానికి పోయింది
అవున్ టిఫిన్ చేయలేదంట కదా
చేయాలా
ఉమ్ ఇప్పుడు ఫోన్ జేస్తే నీకు వస్తుందా రిషి
ఆ నాకు వస్తది చేస్తే వస్తది
అప్డేట్ జేసారా మీరు ఊ ఊదపంబెట్టారు ఈ రోజు
ఏం సిగ్నల్ కట్టైతోంది
ఒకసారి అంతేలే రిషి
ఎంత మంది ఎంత ఎంతమందికి జేయాలి ఇరవై మందికా
ఆవును
ఏ కొ సా
ఏంటి రిషి
ఈ దీనిపై ఎంత మందికి చేయ్యాలి
ట్వంటీ ట్వంటీ
హుహూ చేసిన వాళ్ళకే మళ్ళా చేయొచ్చా
హా అట్లా అట్లాస ఒకే పర్సన్ తో వన్ అవర్ మా ఆహా లేదు
ఓయమ్మ అయితే ఇరవై మంది ఉన్నారా మనోళ్ళు
ఉన్నారు ఉన్నారు మీరు వచ్చినప్పుడు మాకు జేయండి
ఆ ఇంకా రాలేదులే ఎప్పుడొస్తద్ది ఎంత మంది అయిండ్రు హుహూ ఇంకా ఫిఫ్టీను ఉమ్ ఆ ఇద్దో ఆ పిల్ల గూడ రాలే ఇదిగో సునీత వచ్చింది హలో చెప్ బేబి చెప్పాలి బేబీ నేను ఉండలేను ఇడ మన ఇంటి కొచ్చెస్త నువ్వు నన్ను మొహం చూసిన గూడా కింద నుంచి పైదాక చూసుకుని పోతే మాకు ఎట్టమ్మ ఫోన్ జేయాల ఇచ్చిద్దా నీకేమ్మా ఫోన్ జేసి బేబి ఎలా ఉంది బయటుందే ఎట్టుందన కనుకోవాలనే అన్న ఉందా మేం బలకరిచ్చినప్పుడు మూతి తిప్పుకొని పోతా ఉంటావే
మాకునేనా
నువ్వు నువ్వు నువ్వు ఆన్వల్ డే రోజు నేన్ పలకరిస్తున్నా గూడా యెళ్ళిపోయినవ్ గదా
ఇప్పుడు నేన్ కనపడ చెప్పిం దెవరో జెప్పు
చెప్పలేదు హట్ హట్టయిన నువనిందానికి నేను చెప్పను కామ్ గా ఇంట్లో ఉండే చదువుకుంటా ఆ ఎగ్జా ఎగ్జామ్స్ వచ్చినవ రాంటా నన్న ఎవరినో అడిగినా వంట బేబీ వాళ్ళు మేకప్ వేసుకొచ్చారు వాళ్ళు
అవును వాళ్ళంటే నేను అడిగాను అవునా అని మేము ఇంకా రూమ్ లోనే రెడీ అయ అది జెప్పను నేను నువ్వు నాకు చెప్పనప్పుడు నేను ఎందుకు చెప్తా
త ఫస్ట్ నువ్వు జెప్పు ఇ తర్వాత నేన్ జెప్తా సరే నువ్వు జెప్పొ నేను జెపన
ఔన్ సరే
సరే అయితే టైం అయిపోయింది బాయ్ నేనైతే ఇడైతే ఉండలేన్